హలో
వినబాడతా ఉందా
ఆ ఇనపడతనది
మీ ఫ్రెండ్ క ఇప్పుడే చెప్పిన చెప్తే ఓహో ఆమె నా మాట్లాడేది అని అన్నది
ఆహా ఇ త కాలిగానే ఉంద
ఫన్ సినిమా చెప్తారు వెబ్ సిరిస్
ఆహా
హార్ట్ బీట్ అట వెబ్ సిరీస్ చూతలు నైట్ ఎప్పుడు నైట్ వన్ ఓ క్లాక్ అయింది నిన్న వండుకునే సరికి ఆమె
ఆహా నాకు ఏదో చుస్తాను అని చెప్పింది కానీ నేను చూర్లో ఇంకా చూడాలి ఖాళీగా ఉప్పుడు ఆయన ఖాళీగానే ఉంటలే ఇప్పుడు దీంతోనన్నా అయితుంది లేకపోతే ఇక
ఏదో ఒక వర్క్
ఆ ఇది వచ్చినాక అయితే ఇంక ఏం చెయట్లే
మొన్న నేమో టూ అయింది నిన్న వన్ అయింది ఇయ్యల్ ఎన్ని గంటల సప్తుదయ్యల్ సండేగా టి మొత్తం కా వచ్చు
సూట్ అది రేపు పోతాదిగా వాళ్ళింటికి
రేపు అంటే రేపు అటెండెన్స్ అయిపోయినాక పోతారు టూ టూ థర్టీ క అట్లా పోతారు అంతే ఈ క్లాసు
రేపు ఎన్ని గంటల పోద్దాట
ఏమ వన్ థర్టీ క అయితే అయిపోద్ది టూ వరకు అయితే క్లాస్ అయిపోద్ది అటెండెన్స్ ఏమి తీసుకొని పోతారు మరి మ్యాథ్స్ క్లాస్ కుంట రోజు లేదు మ్యాథ్స్ క్లాస్ అయితే ఫోర్ ఓ క్లాక్ వరకు
నువ్ పోట్లే
నేను ట్యూస్డే పోతా
ఆహా మీ ఊర్ళమనా పండుగలు ఉన్నాయా ఇప్పుడు
మా ఊర్లో ఏం పండుగ లేదు వా వాళ్ళ ఊర్లో పండుగ ఉన్నది కదా అందుకే పోతారు ముందు
ఆ ఇద్దరిది మాఊరే కడవల్ల
అదే నఊరే
హ
ఇంకొక అమ్మాయి కూడా ఉన్నది కదా ఇంక క అమ్మాయి కూడా ఉంది కదా ముగ్గురు
ముగ్గురు ఆ మా ఊరోళ్ళు
అనా మీ ఊరు అళ్ళద్దారు ఇంకొకమెే మీ ఇప్పు కళగూడ ఉన్నది ఆమె నీకు తెలుసో తెలియదో తెలియదు కానీ
మ్మ తెలవదు నాకు వీళ్ళిద్దరే తెలుసు
ఇద్దరు పోతారంట మరి రేపు ఏం చెప్తారో పోతారో ఉంటారో
పోతారు పోతారు ఎల్లుండేనా పోతారు రేపు
ఎవరితో పెళ్ళిన్నదట మొన్ననే పోతానేసిది అని వాళ్ళు అమ్మొద్దన్న
నేను కూడా పోత అని ఏడ్చినా మా ఒళ్ళు వద్దన్నారు
పెళ్లి అయిపోయినాక స్టోరీ పెట్టుకుంది
ఆ నేను కూడా అట్లనే విట్నీయ
చీటికి మాటకొచుడు ఎందుకని వాళ్ళ మా అమ్మ అంటే ఉక్కున్నది
ఉమ్ మా వాలు కూడా అప్పుడు వద్దులే అన్నారు మళ్ళీ ఇయల ఏమో ఇప్పుడు వద్దులే అంటారు
అయ్యో సాంబరే కదా ఇగ పోతే ఎప్పుడు ఇంటికనే ఉంటే ట్లా తిరగాలి కదా
పోతే ఇగ రేపేట్లైన పోవాలి
ఓ మంచిగ ఎంజాయ్ చేయి ఆడ
ఆ స్టోరీలు వెడతాం కదా
ఉమ్ అది పొద్దున్నాకనా లేదా నైటా
పండగనా
ఆ
పండగ నైట్ అయితది బోనాలు కదా నైటే తీసుకుపోతారు
దరు కలిసిపోతారా లేదా అ
ఆ అందరు కలిసిపోతారు ఊరు మొత్తం
గ్రాండ్ గానే యితర
ఆ ఏమ్ మరి ఏటా చేసారో నేను కూడా ఎప్పు పోయినా కానీ నాకు అంత అంటే ఏం బోనాలో నాకు తెలవదు అంటే రెండు ఉన్నాయి బోనాలు మూడుంటాయి మొత్తం
ఏమో ఏం బోనాలో ఇండు తెలీదు కాని ఆమన్న వేసి వాళ్ళు గ్రాండ్ గా చేస్తారని చెప్పింది
ఆ వాళ్ళు గ్రాండ్గా చెత్రారు కావచ్చు
అది ఎవరి లైట్ ఎత్రట గ్రాండ్గానే అన్నది
మా సైడోలు అయితే ఇంక ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి పోతరు మేము ఇప్పుడు మీ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ మేము ఒకసారి పోతాం మా ఇల్లు దగ్గర కాబట్టి ఒకసారి పోతాం
ఆహా మా సైడ్ కూడా అట్నే పోతరు మొత్తంగాల్చ పోతు తరు
ఉమ్ ఎస్సీ వాళ్ళయితే ఇంకా గట్టిగా అంటే మంచిగా బ్యాండ్ అవన్నీ పెట్టుకొని పోతారు
ఊ అవునట వాళ్లు గ్రాండగా చేస్తారటగా మీరేమో ఆ మధ్యాహ్నం తీసుకోపోతారట వాళ్ళేమో రాత్రి తీసు
ఆ వాళ్ళు బాగా రాత్రి పోతారు మాది కూడా ఒకసారి నైట్క అయితది కాకపోతే ఈసారి ఎట్ల అయితదొ అందరు ఒకసారి పోతేనే మంచిగా అనిపిస్తది ఒక్కొక్కరు పోతే
అవును ఒకొక్కరు పోతే అడికి పోయిన ఏంజాయ ఉండది ఏముండదు
ఆ
ఇంకా మీ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ వస్తే కలుతదా మాట్లాడుతదా నెంబర్ ఇచ్చిన ఫ్రెండ్
నిను నా నెంబర్ ఇచ్చినా ఆమేనా అక్క అయితది నాకు
అక్కయితద
ఆ కలితే మాట వాల ఇల్లు దూరం
అవునా మరి ఈమె ఫ్రెండ్ అనేవి మీ ఫ్రెండ్స్
అక్క నాకు అంటే మా ఆ ఇంటిగా కొంచెం అక్కలాగా పెదబాపు వల బిడ్డ
ఆహా అంటే మీ ఫ్రెండ్స్ కి ఫ్రెండ్ అంట కదా
ఆ మా ఫ్రెండ్ కు ఫ్రెండు కానీ వాళ్ళ డాడీ చెట్లు ఎక్కుతాడు తాటి చెట్లు
గౌడ్సా
ఆ వాళ్ళు గౌడ్స్ నా నెంబర్ ఇచ్చిన వాళ్ళు
ఆహా
అట్లా మా చెట్లు ఎక్కినప్పుడు నాకు తెలుసు
అవునా అదే ఆమెకు పెళ్ళయిందంటా మొన్ననే చెప్పింది.
ఆ ఆమె పెళ్ళై త్రీ ఇయర్స్ అయితంది, త్రీ ఇయర్స్ అయింది కదాక్క. ఆ ఆమె పిళ్ళై మూడు సంవత్సరలు అయింది.
ఉ అదంతా మనకి తెలియదు కాని మొన్న మొన్ననే పరిచయమయినప్పుడు కాల్ మాట్లాడతంటే చెప్పింది.
ఆ మూడు సంవత్సరాలుయింది మా ఆ అక్క పెళ్ళయినాక మా అక్క పెళ్ళయింది.
మీ అక్కోను ఆమె ఫ్రెండ్సేనా
మా అక్క వాళ్ళ జూనియర్ ఆమె
ఆ హా
ఉ
అదే చెప్పింది మొన్న కాల్ మాట్లాడతంటే మ్యారేజ్ అయింది నాకు త్రీ ఇయర్స్ అయింది అనుకుంటా చెప్పింది.
అవునా
రెంటుకి వుంరంటా ఎక్కనో ఓన్ హౌస్ లేదంట కదా.
అవునా నాకు తెల్వద్ వాళ్ళు
అంటే ఓన్ హౌస్ ఉండదు గాని
ఉ
క్కన్నో ఉంది అని చెప్పింది.
ఆహా అంటే వాళ్ళ హస్ భర్త జాబ్ కోసం అట్లా వచ్చిరేమో
నిన్ కావచ్చు
ఉ
ఆమె ఒక్కతే ఉంటదట కదా ఇంట్లో
ఆ ఇగ వాళ్ళ భర్త డ్యూటీికి పోతారు కదా.
అదే చొప్పింది నా కూడా.
ఉమ్
ఆమెకు చెల్లా అక్క
చెల్లనే ఆమె కూడా ఇద్దరు అక్క చెల్లాలే వాళ్ళు కూడా.
అవ్ కు పెళ్లి అయిందా వాళ్ళ చెల్లికి
ఆమె నాకన్నా చిన్న వాళ్ళ చెల్లె
అవునా
ఉ ఆమె ఇప్పుడు టెన్తో ఏమో అంతే టెన్త్ కూడా కాదు ఆ ఆ
టెన్త్ ఉంటది కావచ్చు అంటన్నా
ఆ టెన్త్ నైన్త్ టెన్త్ కుంటది అంతే
అంటే ఇమ్మా మా అక్క ఏజ్ అంటే మా ఇంటి పక్కనే
వాళ్ళ చెల్లె నాకన్న చిన్న అంటే నైన్త్ ఉంటదేమో.
అదే ఇగ నువ్ ఎంట ఎంటర్ అయిపోయింద లేదు ఆమెక్ ఉంటది కావచ్చు ఇగ నైన్తో టెన్తో
ఇంకా మీ తమ్ముడు ఏ క్లాస్
మా తమ్ముడు పెద్ద తమ్ముడేమో నైన్త్ అంటే మా ఓన్ తమ్ముడు నైన్తు. మా కజిన్ ఏమో సెవెన్త్
ఉహు ఇద్దరా తమ్ముళ్ళు ఉహు
ఇంకొరంటే ఓన్ తమ్ముడు నైన్త్ పిన్న వాళ్ళ కొడుకేమో సెవెన్త్ అంటే ఇగ ఆయన కూడా మా దగ్గరనే ఉంటాడనుకో.
ఆహా ఆ ఇంటికన్నే ఉంటారా వాళ్ళు డేసేనా.
ఆ డేసే వస్తారు వాళ్ళు నేనొక్కదాన్నే హాస్టలు.
ఆహా
మా ఊరి దగ్గర కాలేజీలో ఉంటారు.
ఇప్పుడు వీళ్ళు ఇప్పుడే తెలుసా నీకు డిగ్రీలోనే
ఆ వీళ్ళు ఈడికొచ్చినాకనే తెలిసింది నాకు బాగా క్లోజే ఉంటరు నా తోటి
ఆ బానే ఉంటరు
చెప్పవచ్చు నా పేరు గాని నీకంత ఐడియా లేదు
ఆ నేను ఫస్ట్ నీ మాటివిన్న తర్వాత మాఊరు ఆమె ఒక ఆమె అనుకున్నా
అవునా
ఉ తర్వాత మళ్ళా పేరు పడ్డప్పుడు కాదనుకున్నాం
మా డాడీ పేరు పడతది
మ్
అయ్యో మీ ఫ్రెండ్స్ ఇప్పుడు కాల్ మాట్లాడతరట
ఆహా నీతోనే అయిపోయింద వాళ్ళది
నా తోటి ఒక్క ఆమెది అయిపోయింది ఇంకొక ఆమెది ఉన్నది ఇంకో మూడు కాళ్ళు ఉన్నాయి మాట్లాడ అంటే నాకు నీదరోతంది అనుకుంటా పంటాంది మీ ఫ్రెండ్
ఎవరనో ఒకరిని మాట్లాడను రాదా ఫోన్ తో ఖాళీ గునాలని
అదే మీ ఇద్దరు ఫ్రెండ్లు మాట్లాడంటే వాళ్ళ ఇద్దరు నీద రోతదని పండు న్నారు ఇంతసేపు అదేంది వెబ్ సిరీస్ చూసిరు ఇంకొక ఇంకొక ఆమెన మాట్లాడంటే ఎ నేను మాట్లాడ మాట్లాడన్నాది నైట్ అట్నేయ్య చేసిరు మళ్ళీ ఇప్పుడు కూడా అట్నే చెస్తరు ఏం చెప్తారో
నాతోను ఇంకొక్కరిది అయిపోయింది నీతోన ఇద్దరిది అయిపోంది ఇంకొ ఇద్దరు ఉంటే అయిపోద్ది
వాళ్ళు మాట్లాడితే మనం ఎంతసేపు మాట్లాడొచ్చు తొందర తొందర అయిపోద్ది అని అళ్ళు మాట్లాడుతలేరు
ఇరోజ ఇ నాది అయిపోత రేపు చేసత్తా నేను
ఆ చేయి రేపు
ఆ అంతాక్షర గూడా ఆడు కొవచ్చు తెల్సా నిన్న నేను నా ఫ్రెండ్ అంతాక్షరే ఆడుకోనమ్ ఇల్లా
అవునా
అంటే నాకు ముూన్ననే మూడు అయిపోయింది నిన్న రెండుయి ఇంకా రెండు అయిపోతానుక మూడు అయిపోతానుకో అంతక్షరాడినము
పాలు ఒకవేళ కాల్ అయిపోతే నువ్వైనా కట్ చేయొచ్చులే నేనే కట్ చేయాలని నేం లేదు
అవునా
ఆ టెన్ మినిట్స్ అయిపోతే కట్ చేయొచ్చు నువ్వు
ఆహా
మాక ఎట్లా అంటే ఏం చూడలేదు నేను వేరేటమ్మాయి తోటి
అంటే మాది ఏ మొన్నడ దాక ఏమైందంటే అది ఆటోమేటిక్ గా కట్ అయింది
ఆ ఆ...
అదే ఆటోమేటిక్ గా కట్ అయితది అంటే టెన్ మినిట్స్ కంటే ఎక్కువ అయితే
టెన్ మినిట్స్ కంటే ఎక్కువయింది నిన్న లెవన్ అయిన్ది
అంటే లెవెన్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అట్ల అయితే కట్ అయితది
ఆ ఇప్పుడు చూడు ఒకసారి
చేేషయ్ఇగా చేేషి మల్లా చెయ్